కృష్ణన్
హలో
హలో హలో చెప్పండి
మ
మీ దగ్గర వాతావరణం ఎలా ఉందండి మా దగ్గర వాతావరణం చాలా వేడిగా ఉందండి, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగ ఉంది ఒక్క రోజు వర్షం బడుతుంది ఒక్క రోజు రోజు ఎండ కాస్తుంది ఈ రోజు ఎలానో ఉంది
అవున మీ మీ దగ్గర వర్ష వర్షం ఏమనన్నా పడుతుందా అండి
ఆ బాగ పడిందండి
అయ్యో అవునా అండి చూసుకోవాల్సింది కదా
మర్చిపోయా అండీ
మా స్నేహితులున్నారండీ మీ స్నేహితులు బా అవునా అయ్యో వాళ్ళు కూడ మర్చిపోయారేమో వాళ్ళకు కూడ తెలిదేమో అవునా అండి మీరండి
ఏంటండీ ఎక్కడండి మీరు ఉండేది
ఏ అవున మా దగ్గర నిన్న నిన్న మొన్న కొంచెం వర్షం పడిందండి. నిన్న కొంచెం మూసుకొని అంటే వర్షం వచ్చేలా ఉంది కానీ రాలేదు. ఈ రోజు కొంచెం ఎండ కాస్తుంది. కూడా సేమ్ ఇలాగే బట్టలు ఉతుక్కుందాం అనుకొని చాలా రోజుల నుంచి అలానే ఉన్నాయి. ఈ రోజే ఎండ ఎండగా ఉందని ఉతుక్కున్నానండి. అదేంటో ఒకప్పుడు ఎండాకాలం ఆ నాలుగో నెల ఐదో నెలలో మొదల లయ్యేది. కానీ ఇప్పుడు ఆ ముందే మొదలైతుంది. ఎండలు బాగా కొడుతున్నాయండి. బయట తిరాగాడం చాలా కష్టంగా ఉంది. మీ దగ్గర ఎలా ఉంది.
మీరు పట్నంలో ఉంటారా అండి. అదే మీది మాది ఒకేలాగ అనిపిస్తుంది. అందుకే
అవునా మీ మీ
అ
మన రాష్ట్రంలో తెలంగాణ మీరు తెలంగాణ ఆ మన తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేశారండి వర్షాలకు
అంతగా నేను
అవునా అండి. ఎందుకు చ ఆ సరలే అండి
తిన్నారా అండి.
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షాలకు ఇప్పుడు పడే వర్షాల కారణాల కారణంగా ఈ రైతులకి ఎంతో నష్టం కలుగుతుం కలుగుతుందండి. అంటే మా సైడు వానలు ఈ ఈ సమయంలో వర్షాలు కురవడం వల్ల ఈ కంకి ఆ కంకి మొక్కజొన్న కంకులు అవన్నీ వా నీటిలో తడిసిపోవడం వల్ల దానికి రేట్ రావట్లేదు. దాని వల్ల మా ఆర్థిక ఆర్థికంగా నష్టపోతారు వ్యవసాయం అట్లా కొన్ని కొంతమంది కొంతమంది రైతులకి ఇబ్బంది కలుగుతుంది. కొ కొంత మందికి ఇబ్బంది కలిగితే ఇం కొంత మందికి ఇంకా వర్షాల వల్ల ఉపయోగాలు ఉండొచ్చండి
అవునండి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అలానే ఉందండి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు ఎండలుగాస్తున్నాయో అర్ధం కావట్లేదు ఒక పక్క ఊర్లలో చల్లగా ఉండాలి కానీ ఊర్లలో వర్షాలు ఎండలు
ఈ పట్నంలో కాలుష్యం వల్ల ఎక్కువగా వర్షాలు పడొచ్చు మే మేబి ఆ కాదే ఎండాకాలంలో ఎండాకాలం ముగిసే సమయంలో వర్షాలు పడతాయేమో గాని ఇప్పుడు ఇప్పుడు మేబి ఇది ఇది సరైన సమయం కాదేమో అండి వర్షాలకి అ మీ బాల్యం ఎలా ఉండేదండి
నా బాల్యమా అండి మా నాన్నగారు మాకు కొంచెం దూరంగా నేను మా అమ్మగారు మా తమ్ముడు మేము ముగ్గురమే ఉండేవాళ్ళం చిన్నప్పుడు దట్ మేము ఎక్కువ ఊర్లల్లో కాకుండా ఆ పట్నం లో ఉండే వాళ్ళం కాబట్టి టి అంతగా స్నేహితులు కూడా లేక పోవడం చుట్టాలు కూడా రాకపోవడం వల్ల మా
మీ పాఠశాలలో గాని కళాశాలలో గాని మీకు స్నేహితులు లేరా అండి మీకు వాళ్ళతో సంబంధం అంటే లే మీరు వాళ్ళతో మంచిగా సమయాన్ని గడిపే వాళ్ళ మీ పాఠశాల అయిపోయినాక గాని అలా ఎప్పుడైనా
కానీ పాఠశాల బెయ తర్వాత ఆ చిన్న చిన్న ఆనందాలు అవన్నీ వాటికి ఎక్కువ స్నేహితులు లేకపోవడం పెద్దగాయినాక ఆ చిన్ననాటివి ఎక్కువ లేకపోవడం కొంచెం
మీకు ఇప్పుడు మీకు మీరు పెద్దగైనాక బాగుందా లేకపోతే మీ చిన్నతనమే మీకు నచ్చిందా అండి
ఒక రకంగా చిన్నప్పుడిదే బాగుందండి ఎందుకంటే ఏ ఏమంటారు ఏ బాధ లేదు కష్టం గురించి తెలికు తెలిదు కల్మషం తకుండా ఉంటారు అందరు మంచిగా పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఇంక అంత వాస్తవం తెలుస్తుంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని డబ్బుల విలువ తెలుస్తూ వస్తుంది ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండే ఉండదు అప్పుడున్నది ఇప్పుడు ఉండదు అంటారు కదా అండి సమయం ఉన్న
అంతే కాలానికి తగ్గట్టు నడుచుకోవాలండి అంతే
అంతేండి
ఆ
మీకు స్నేహితులు మీరు మీ స్నేహితులతో చాయ్కు
నేను మా స్నేహితులతో బాల్యాన్ని బాగానే గడిపానండి మా బాల్యం చాలా బాగుండేది మేము బడికి మేము పాఠశాలకి పాఠశాల నుంచి వచ్చి వచ్చాక ఆ మా హో మా హోమ్వర్క్ అవన్నీ అయిపోయాక మేము మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా స్నేహితులతో బాగా ఆడుకునేదండి పట్నం కి వచినాక స్నేహి లు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కానీ పట్నంలో పరిస్థితులు అన్ని మనం బాల్యంలో ఉన్నట్టు ఉండవుగాదా అండి ఎంతైనా బాల్యం బాల్యంమే బానే చూసుకుటరు బాన్ గానే చూసుకుంటారంండి వాళ్ళు నన్ను చాల్ బాగా బాగా చ చాలా బాగానే చూసుకుంటారు
మరి ఇప్పుడు మీరు దూరం అయిపోతే బాధపడతారా
బాధ అంటే ఎక్కడ్ కొంచెం ఉంటదండి. బాధ ఏంతైనా నాలుగు సంవత్సరాలు ఉన్నాం గాదా. కొంచెం బాధ ఉంటది. మళ్ళీ ఏం కాదిగా ఆ ఏంటి జీవితం మీద నాకు అర్థం కాలేదండి. అ
అంటే మీ మీ జీవ్ మీరు మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నారు. ఎలా ఉంటే మీరు ప్రశాంతంగా మంచిగా ఉండొచ్చు అనుకుంటారు.
మంచి సమయాన్ని గడుపు కు అంటే మనకు మనకు కావాల్సిన మనకు మనీ ఆ పైసలుండి. అట్లా కొంచెం అలా ఉంటే అలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నానండి. మీ జీవితం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు.
నేను కూడా అలానె అనుకుంట్ననండి. ఉన్నత చదువులు, చదువుకొని మంచి ఉద్యోగం తెచ్
నేను కూడా మంచి ఉద్యోగం తెచ్చుకొని. నా తల్లిదండ్రులకి నేను కూడా కొంచెం ఫైనాన్షియల్లీ
ప్రమాణం చేస్తున్నారా అండి.
నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళకి ఆర్థికంగా సహాయం కాకుండా. నా కాళ్ళ మీద నేనన్న నిలబడాలని వాళ్ళ కోరిక నరవేర్ ఉండాలని అనుకుంటున్నాను. ఎట్లోజర్
ఒక్కనిమిషం అగు
సమయం ఐదు, నాలుగున్నర అలా అయితుందండి. తర్వాత ఈ ఇక్కడ ఏమన్నా పని ఉంటే చేస్ కోడం. లేదా ఫోన్ ని చూడడం దీనిలోనే సమయం అయిపోతుందండి.
మాది గూడా అంతే అండి. పొద్దున వెళ్ళి సాయంకాలం వస్తాము. వచ్
సరే అండి మనం ఇంకా ఓక్ ముగిసిద్దం. మనం మన మన సంభాషనా ఆ ధన్యవాదాల్ కట్ చేస్కో